ఏం చేస్తున్నారు
ఏం లేదు కాలినే
తిన్నావా
తిన్న ఇందకే నువ్వు
తింలే
మ్ హు అవునా
ఏం చేస్తున్నావ్ నువ్వు చికెన్
ఆహా
ఉహు
ఆంటీ ఎలా ఉన్నారు.
ఉ ఏం చేస్తున్నారు అందరూ
మా మమ్మీ బయట కూర్చుంది నేను ఒక్కదాన్నే ఉన్నా లోపల
అచ్చా అయిపోయిందా అందరికీ తినడం కాలేజీ వెళ్తున్నావా డైలీ
వెళ్తున్న
ఉహు
రేపు వెళ్లట్లేదు
ఉ ఏం నడుస్తున్నాయి కాలేజ్ లో
కాలేజ్ లో ఫుల్ బోరింగ్
ఎందుకు
ఖాళీ ఖాళీ ఉన్నాయి క్లాసెస్ ఎవ్వరు లెక్చరర్స్ రావట్లేదు
ఉ
ఇవ్వాళ అయితే జస్ట్ ఒక క్లాసే మంచిగా చదివించి జాబ్ ఇచ్చి మంచిగా అంటే అది కూడా బోరింగే ఉండే స్టార్టింగ్ లో
ఊ
కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సౌజన్య రాస్తూ రాస్తూ అట్లా ఆ ఒక పీరియడ్ వెళ్లిపోయింది నెక్స్ట్ పీరియడ్ సాల్చి టు లో ఆమెను అయితే ఆమె హెయిర్ కట్ చేయించుకుంది తెలుసా నీకు
చూసినా ఎగ్జామ్ అప్పుడు
ఆమా బెంచెస్లో మధ్యలో కూర్చొని అందరినీ వన్ వన్ కూర్చొ మని చెప్పింది చదువుకోమని చెప్పింది మాకైతే ఎంత పిచ్చిలేసింది నా ఇద్దరు ఫ్రెండ్స్ నన్నువదిలేసి వెళ్ళిపోయినారు పైకి క్లాస్కే రాలేదు అసలు
దోకా
హ ఒక్కదాన్నే పిచ్చి దానిలా కూర్చొని ఉండే నేను
ఉ
ఇంకా లంచ్ తర్వాత రెండు గ్లాసెస్ తాగి
అల్డి
హ
లూడో ఆడుకోవాలి
ఫస్ట్ వన్ టూ డేస్ బింగో ఇంకా వర్డ్ బిల్డ్ చేయడం అట్లా ఆడినం క్లాస్ లో
ఉమ్
ఇవా నిన్న ఆడు అంటే ఎవరు ఆడలేదు ఇవాళ కూడా ఇక నేను ఆడు దు మళ్లీ ఎవరిని
ఉహు
నాకైతే అసలు ఓపిక లేకుండా ఫుల్ హెడేక్ హెడేక్ ఉంది ఫుల్ స్లీపీ స్లీపీ ఉంది
మన ఫ్రెండ్స్ స్నాప్ పెట్టింది చూసినావా నాది
ఆ చూసా ఒక ఆమె అటెండెన్స్ కూడా తీసుకునే
అవును మా తెలుగు మేం వచ్చి రిజిస్టర్ ఇచ్చి తీసుకో అటెండెన్స్ అని చెప్పింది ఫుల్ తమాషా సమాసా చేసింది తను వెక నుస్ తీసుకోవడానికి
ఆ
ఆ నేనప్పుడు ఒక ఫ్రెండ్ కి కాల్ మాట్లాడుతూ ఉన్నా
ఉ అప్పుడు
అటెండెన్స్ తీసుకునేటప్పుడు
ప్రిన్సిపల్ రావట్లే కదా కాలేజ్కి ఇక ఒక్క రోజు రాలే
ఇంత ఫాస్ట్గా ఎందుకు మాట్లాడుతున్నా
ఆ
ఇంత ఫాస్ట్గా వస్తుంది నీ వాయిస్ తడ విడడ ఇట్లా వస్తుంది
ఎందుకు
ఏమో తెలీదు ఇందాక అట్లనే వచ్చింది
ఇప్పుడు
ఇప్పుడు ఓకే
ప్రిన్సిపల్ రావట్లే కాలేజ్కి
లేదు రావట్లే అతని గురించి అయితే ఫుల్ హైప్ ఇచ్చేసినారు వస్తాడు వస్తడు తస్తనిఒస్తది అని హలో హలో
హలో కాలేజ్ ఫీజ కట్టేసినవా
ఆ కట్టేసిన
నువ్వు కట్టేలేని అన్నావు నాది ఎప్పుడు కడతావు మరి
నేను మొన్ననే కట్టినా అని చెప్పిన కదా
ఎప్పుడు నేను అనుకున్న ఈరోజు రేపు కడతాం
లేదు నేను మండే రోజే కట్టేస్తున్నా అని చెప్పిన
మన ముస్లిం ఫ్రెండ్ ఇవాళ కట్టేసింది
రేపు నాది కడుతది అని అన్నది ముస్లిం ఫ్రెండ్
రేపు కాలేజ్కి రావట్లేదు ముస్లిం ఫ్రెండ్
ఒక రౌండ్ రేపు కట్టకపోతే కూడా రేపు కొంచెం క్వాలిటీ వచ్చి మా నా ఎగ్జామినేషన్ ఫామ్ తీసుకుని వెళ్తాంది అని అన్నారు నేననుకున్నా మీరు ఎవరు కట్టలేదు
నాదైతే నేను మొననే కట్టిందని చెప్పినా వీళ్ళ ఎవరు కట్టలేదు మన ముస్లిం ఫ్రెండ్ అయితే ఇవాళ కట్టేసింది
వాళ్ళిద్దరు కట్టలేరు ఇంకా
న
హ
అది ప్రాక్టికల్ ఎగ్జామ్ పెట్టుకోరే వీళ్ళు
పెడతారు అనుకుంటా ఎగ్జామ్ కి ముందు
ఉ అప్పుడు మళ్ళీ కాలేజ్కి వస్తా
ఫోన్ వస్తా పెద్దమ్మ హా డోర్ ది అ ఇంకా స్టార్ట్ చేసినవా రికార్డ్ మరి
లేదు మీరు రాసినక నాకు ఇ
సోరే
నీది నువ్వు రాస్తున్నావా
నాది మా కజిన్స్ రాస్తున్నారు
ఆహా
ఆ
నైస్
ఇంకొకటి కెమిస్ట్రీ మాత్రం కెమిస్ట్రీ మాత్రం నేనే రాసుకోవాలిగా ఇంకా ఎవరు లేరు
అచ్చా
ఆ
కెమిస్ట్రీ బాగా ఉంది కొంచెంముంది
కొంచెమే ఉందనుకుంటా
ఎక్కువ కో ఏం సబ్జెక్ట్ ఉన్నాయి
జూవాలాజీ ఉంది హండ్రెడ్ పేజెస్
డైగ్రామ్స్
డైగ్రామ్స్ అండ్ రైటింగ్ లో అన్ని కలిపి హండ్రెడ్ పేజెస్
ఆ
ఎందులో డైగ్రామ్స్ సారి ఈజీగనే అంది
అసైన్మెంట్స్ చేయి చేయాలాంటి
చెయాలి నాది అయిపోయింది అసైన్మెంట్స్ కూడా కెమిస్ట్ కాలీదు కమిస్ట్రీ కాలీదు కెమిస్ట్రీకి అసైన్ంస్ టాబ్లెట్ గురించి మనం మెడికల్ స్టోర్స్ లో గాని డాక్టర్స్ దగ్గర గాని తెలుసుకొని కొని మన ఓన్ గా రాయాలంటా
ఆ ఇంకా పనిపాటు లేదు
బుక్ లో ఉన్నది రాయడమే మనకి పెద్ద టాస్క్ ఇంకా బయట వాళ్ళని అడిగి రాయడం అంటే
మరిచపోవనీ అన్న చెక్స్యితే ఇడియా మే
ఆ నేను అందుకే అది రాయలేదు రాయను అని అనుకుంటున్నా అపుడు వాళ్ళు అడిగితే ముందే ఇచ్చేసినం కదా అని చెప్పేస్తే అయిపోతుది
అ
మన సరే కాబట్టి కొంచెం చిల్
నేనయితే రాయను
లైట్
లైట్ ఎ ఎవరైనా నా గురించి అడిగితే చెప్పు ఆమె హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ ఉండలే ఓన్లీ ఎ తం కోసమే వస్తుంది మళ్ళీ పోతది అని అన్నాం
సరే
అ నేను సోల్చి మ్యామ్ ఇంకా బట్ని మామ్కి చెప్పి వచ్చిన
ఏం అని హైదరాబాద్ లో ఉంటాను అన
ఆ లాస్ట్ ఎగ్జామ్ లో వచ్చి ఆ అని రియాక్షన్ అ అని ఇచ్చింది అన్న హలో వాళ్ళు అన్నది ఎగ్జామ్ రాసినవా మరి అన్ని రాసి వచ్చినా ను ఇంట్లో చదువుతున్నావా ఆ చదువుతున్నా అ కాలేజీ రోజులు రావట్లే కాలేజ్ లో అందరు డిస్టర్బ్ చేస్తుది అందుకనే రావట్లే అవును కాలేజ్ లో ఇంట్లో బాగా చదువుతున్నా అన్ని రాసిచ్చిన మీ ఇద్దరు ఎస మంచిగా తర్వాత చెప్పి బోడ్నిమామ్ అంటుంది ఏమనుకుంటున్నా ఈమెకు వన్ అవర్ లో అన్ని బు కంప్లీట్ చేస్తుంది చది జూయాలాజీ మ్యామ్ క తర్వాత నేనన్నా నేను ఖాళీ ఎగ్జామ్ కోసం వస్తున్నా నేను హైదరాబాద్ లో ఉంటున్నా బనియన్ సాక్స్
ఫుల్ చదువుతున్నావా నువ్వైతే
ఆ
ఇంట్లో ఫుల్ చదువుతున్నావా
బొక్క నా దగ్గర బుక్స్ లేవు అన్నీ నా ఫ్రెండ్ దగ్గర
ఇప్పుడు ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అయనవ్ మరి
చాట్జీపిటి అప్పుడు బుక్స్ ఉండే కానీ మా అమ్మవారి ఇంట్లో ఉండే ఎగ్జామ్ ముందు రోజు నేను వచ్చి తీసుకొని వెళ్ళా మ్ అందరికి అదే చెప్పి వచ్చిర మీరు కూడా అదే చెప్పండి హైదరాబాద్
సరే ఓకే బాయ్
సారే మరి బాయ్